ఆ వినిపిస్తుంది హాయ్
హయ్ ఎమ్ చేస్తున్నారు
ఏం చేస్తలేద్ టిఫిన్ చేసి ఇప్పుడే వాకింగ్ చేస్తున్నా మీరేం చేస్తున్నారు.
అయువ్ మేమెమో టీ తాగి బ్రెడ్ తిని కూసున్నాం ఇగ
ఓకే టీ బ్రెడ్ తింటారా మీరు మార్నింగ్
అప్పుడప్పుడు తింటాం రెగ్యులర్ గా ఎమ్ తినమ్.
ఓకే ఓకే నేనేమ్ తినను డైరెక్ట్ టిఫిన్ చేస్తా
అవునా
హా
ఇప్పుడు మంచిగానే వినిపిస్తుది కదా
ఆ ఇప్పుడు బానే వినిపిస్తుంది ఇంతకు ముందు వినిపిస్తలేదు గదా.
ఆ
ఆ ఓకే మీ సిగ్నల్ల్లో ఉండండి
ఆ సిగ్నల్ లోనే ఉన్నా నేను
హ ఓకే మరి ఇంకాఎమ్ వంట ఎమ్ చేసిర్రు
వంట రైసు ఇంకా టమాటా కర్రీ మీరు ఎమ్ చేసిండ్రు.
నేను దోశ చేసిన
అవునా
హ దోస తిన్నా ఇప్పుడు వాకింగ్ చేస్తున్నా అన్నట్టు.
ఆహా
అయిందా స్నానం అయిందా పూజ అయిందా
యే స్నానమే చేయలేదు ఇంకా పూజ ఎమ్ చేస్తా స్నానం చేసే ఇగ మెల్లగా.
అవునా శ్రీరామనవమి ఎప్పుడు ఈ రోజా రేపా
శ్రీరామ నవమినా ఈ రోజే చేస్తున్నారు కావొచ్చు.
ఆ అన్
జాకిట్ అడేనా
మేకల్ కొస్తారా
యేన్ మేకలా మేకలు ఇప్పుడే కొయం ఏమో తెలియదు ఇగా శ్యామి వాళ్ళు కూడా ఉన్నారు కదా
అవునా
మ్మ్
ఓకే ఓ
ఏం చేస్తున్నరు మరి?
ఇంకే చేస్తలేను ఇప్పుడు అన్ని పనులు చెయాలి, ఇప్పుడు తిని వాకింగ్ చేస్తున్న. మ్మ్ మీరేం చేస్ మీరేం చేస్ తున్నర్ మరీ
ఏం లేదు.
అవు
యో మా చెల్లె వెళ్తుంది. బ్లౌజు దారం కడుతున్న. మ కళ్ళలో ఏమో పడింది చూడవే ఆగు వన్ మినెటు నా కళ్ళలో జారేపుబా అబా
ఇంక ఎంది మరి?
ఏం లేదు చెప్పాలి మీరే.
హ్మ్ఁ ఇప్పుడు మధ్యాహ్నం కూడ వం మధ్యాహ్నం వంట చేయాల్నా?
ఇగ చేయ్యమిగా
చేయ్యరా!
మ్ హ్
ఓకే ఓకే అంటే పొ ద్దున మధ్యాహ్నం ఆ ఒకటే టైం చే మార్నింగే చేసేస్తారా?
అవును మార్నింగ్ చేస్తం, ఈవినింగ్ చేస్తం అంతే.
అవునా
మ్
ఓకే ఓకే
గ చె ఈ దీ కొంచెం సైడ్కి మ్మ్
ఆఁ ఇంకేంది మరి?
ఏం లేదు.
ఏం చేస్తున్నరు మరి మీ వాళ్ళు?
మా వాళ్ళు ఏం చేస్తలేరు ప్రస్తుతం. ఆ తిన్నం అప్పుడే
ఓకే ఓకే
మ్
వతరా మ్మ్ ఇంకా మరి మాసైడై తే రేపే ఉంది శ్రీరామ్ నవమి ఆఁ మీ సైడ్ ఈ రోజు ఉందా! అంటే ఏందం టే ష్యామి ఏసుకున్నారా మీ ఊర్లో?
ఆఁ వేసిండ్రు. మ్
ఓకే ఓకే ఇంకేంది మరి
చెప్పాలి మీ మమ్మీ వాళ్ళు ఏం చేస్తున్నరు?
ఏం చేస్తలేరు ఇగ అందరు కూసొని ఉన్నారు, నేను వాకింగ్ చేస్తున్నా.
మ్ మ్మ్ హ్మ్
ఇంకా మరి మీరు ఏమం
ఏం లేదు
రీసెంట్ గా హోలీ మంచిగానే ఆడిరా
ఆ
హోలీ మంచి గానె ఆడిర్రా అంటున్న ఎట్లా ఆడిరు ఒకసారి చెప్పవు హా
ఏంటి
హోలీ ఎట్లా ఆడిరు
ఆ
హా
అ
చెప్ప మరి ఎట్లా ఆడిర్రో
హోళినా హోళీనేనాడలేదు ఏమి ఇహ కలర్లే పూస్తారు కదా వాటర్లు కలర్లు ఎగ్గులు
తెల్ల మీద ఎగ్ కూడా పలగొడతారు కదా పలగొట్టినా ఎవరిదైనా
అమ్ మ్మ్ హ్మ్
వినిపిస్తలేదా
వినిపిస్తుంది వినిపిస్తుంది కొంచెం బిజీ ఉన్నాం
ఓకే ఓకే ఏం బిజీ అండి పెళ్లి హడావిడిగా ఉందా ఏంది
లేదు లేదు ఇంటికాడ మాట్లాడుతున్నారు కదా సో అదే అదే కొంచెం అటు వింటున్నాను
ఓకే ఒ కే ఏం ఏం వింటున్నావు ఏమంటున్నారు మరి అటు
ఏమంటలేదు
ఏమంటలేరా
మ్మ్ హ్మ్
ఓకే ఓకే ఇంకేంది మరి అందరు మీ వాళ్ళు మంచిగున్నారా మీ మదర్ ఫాదర్ ఏం చేస్తారు
హ్మ్ ఏం వ్యవసాయం చేస్తారు మాట్లాడుతున్నారు ఇగ
అవునా ఓకే ఇంకేంది మరి
హా
ఇంకా ఏంది మరి
ఏం లేదు
హ్మ్
హ్మ్ ఏంటి ఆ రైస్ వండుతున్నారా
హా
ఆహా వండండి వండండి
మధ్యాహ్నం కోసం
ఆ
హ ఇంకా
చెప్పాలి
ఏం లేదు
ఫ ఇంకా ఏం కర్రీ చేసిండ్రు ఇంకా ఎదు
ఏం లేదా
మా జు బుడి ఉంది చిిన్నది అది ఏమ లేకుంటున్నారు
ఇప్పుడు లేపుతున్నారా
అవును
ఈ రోజా ఏం చూపిడి అండి
అది నేను పుట్టినప్పుడు నుంచి అట్లనే ఉంది ఆట సో దాన్ని ఏమో సెట్ చేస్తున్నారు వారి ఆ
గుడిసే ఉందా ఆ దానిని లేపుతున్నారా
చెయ్ దాని ఇయ్యాలి ఏమో మొత్తం ఇల్లు ఏమో నీట్గా ఉంది అదేమో బ్లాక్ బ్లాక్
ఓకే ఓకే అందుకోసం లేపుతున్నారా
ఉ
అంటే మీరే లేపోతున్నారా లేకపోతే ఎవరైనా కూలీ వాళ్ళని పెట్టిరా
ఏం కూలీ వాళ్ళనే
అదే గుడిసె లేపుతున్నారు కదా
ఉ
ఉ
అవునా కూలీ వాళ్ళని కాదు ఇగా మా ఏమంటారు మా అత్తమ్మ వాళ్ళ హస్బెండ్ ఏమంటరు మామయ్య వచ్చిండు ఈ రోజు ఉండు పని చేయు రేపు వెళ్ళు అంటున్నాం
ఓకే ఓకే మరి ఉంటుండా
ఆ ఉంటాడు ఇగా ఇంటికాడు కూడా ఏం పని లేదు కదా ఉ అంతే ఆఫ్టర్నూన్ వరకుంటే అయిపోతది తీయడమే కదా అది చిన్నదే
ఓకే ఓకే చిన్నదే ఉందా మరి మీ మీ ఇల్లు స్లాబ్ది ఉందా రేకులది ఉందా
అయ్యో మాదిరేకుల్దే
రేకులుది ఉందా
రు కదా స్లాబ్ కట్టించుకొని ఏం చేయాలి
ఓకే ఓకే అయితే ఆ గుడిసెని తీస్తున్నారు అన్నట్టు ఇప్పుడు
ఆ
ఓకే
ఉ
తర్వాత అది తీసి దాయి ఇట్లనే ఉంచుతారా లేకపోతే ఏమైనా గోడ గీర ఏమైనా కడతారా
గోడ కట్టం కదా మేము
అవునా
ఆ ఇగ మాది అటు ఉ బాత్రూమ్ ఉంది బాత్రూమ్ సైడ్ బాత్రూమ్ కి అటాచ్ చేసి ఇస్తాం గోడ కట్టుకొని
అవునా
ఉ
ఓకే బాత్రూమ్ కూడా ఉంటదా మీకు అంటే ఇగ పల్లెటూర్లో బాత్రూమ్స్ ఉండవు కదా
ఉంటాయి ఎందుకుండవు
అంటే దాదాపు ఉండవు కదా అందుకోసం అడుగుతున్నా
ఉంటది ఉంటది ఇగా మనం ఆఫ్టర్నూన్ మాట్లాడుకుందాం కొంచం కొంచెం అయినాంక కొంచెం అయినాంక మాట్లాడుకుందాం ఓకేనా తిన్న తర్వాత
ఓకే ఇగో పని అయితే నాకు కాల్ చేయండి
నాదేం పని ఉన్నది ఇగ తిన్న తర్వాత తొందరగానే చేస్తాను ఒక టెన్ థర్టీ లెవెన్ కి చెయ్ మాట్లాడుకుందాం లెవెన్ కి మాట్లాడుకుందాం లెవెన్ కి మాట్లాడుకుందాం
ఓకే అండి బాయ్
ఓకే